పండే
ఏం చేస్తున్నారు
ఇప్పుడే భోజనాలు అయినయండి
ఇంత లేట్ అయిందా
ఆ లేటుగానే అయిందండి ఇప్పుడే బోజనాలు చేసి కూర్చున్నాం
ఎండ కొడుతుందా
ఆ ఎండ బానే కొడుతుంది అండి ఫుల్ ఎండ కొడుతుంది బయటా
చల్లగుంటద
అందుకే బయట వచ్చి కూర్చున్నాం అండి చల్లగుంటదని మీకెట్లా ఉందండి వాతవరణం
బావుందండి
వేడుంద మాకు బయట చల్లటి గాలి వస్తుంది.
బ
అరిటాకులగాలయి మంచిగా వత్తాంది
మీకు అరటి చెట్లున్నాయా
ఆ ఉన్నాయి అండి
ఎన్ని చెట్లు పెట్టారు.
అరుటి చెట్లున్నాయి, కొబ్బరి చెట్లున్నాయి, నిమ్మ చెట్లున్నాయి, సీతాఫలాలున్నాయి పారిజాతం ఉన్నది. ఇప్పుడు ఎండకాలం మల్లె పూలు వస్తేయి కదా మల్లె చెట్లు ఉన్నాయి, దానిమ్మ ఉంది. మందారాలు ఉన్నాయి, ఇంకా ఆ గుత్తి గుత్తి పూలు అంటారు కదాండి వాటిని నూరు వరహాలు
నూరు వర హాల తట్టు
ఆ నూరు వరహాలు అందులో ఒక ఆ రకరకాల కలర్స్ ఉన్నాయి అందులో మా ఇంట్లో పింక్ ఉన్నదండి ఆ పింక్ తర్వాత ఎల్లో ఉన్నది. పసుపు పచ్చ కలరు ఆ అందులో రెడ్ ఉన్నదండి ఇంకొకటి అచ్చేసి వైట్ కూడా ఉందండి అందులో అవే నాలుగు రకాలున్నాయి పారిజాతం కూడున్నాయండి
పారిజత పూలు తెంపుతారా వాటి చెట్టు మూపాలన
అవి తెంపమండి పారిజాతంపూలు చెట్టు మీదె పూసి కింద రాలుతు ఉంటాయి కింద క్లాత్ వేసుకొని మనం వేరుకోవాలి అవి క్లాత్ల పడ్డ పువ్వులన్ని
అవును
ఆ అవి ఇప్పుడు పూయలే అండి చలికాలంలోనే పూస్తాయి వర్షాకాలం స్టార్టింగ్ లో పూస్తాయి మన బతుకమ్మలప్పుడు
ఇప్పుడు పీక్ లేదా
ఆ ఇప్పుడు పూయవండి కార్తీక మాసంలో బాగా పూస్తాయవి
గులాబీ చెట్లు ఉన్నాయా
ఆ గులాబీ చెట్లు లేవండి మాకు ఒకటే ఉంది. గులాబీ చెట్లు అంటే ఎక్కువ వాటికి ముళ్లు ఉంటాయి కదా. అని చెప్పేసి గులాబీ చెట్లు పెట్టుకోము మేము. ఏయ్ కొంచెం ఇష్టం ఉండదు గులాబ గులాబీలు రెడ్ గులాబీ ఉంది ఒకటే కానీ అది కూడ చిన్న మొ ఒక చిన్ననే ఉండి పూస్తుంది అవి కొమ్మలు పెరిగినప్పుడు కట్టింగ్ చేయలేక బాగా ముండ్లు కూచ్చుతాయి. అని చెప్పేసి గులాబీ కొమ్మలు పెట్టుకోమండి మేము. చెట్లు పెట్టాము అవి గులాబీలు కటింగ్ చేసినప్పుడు ఇబ్బందాయి వాటితో ఆ చామంతులు ఉన్నాయండి.
ఏం కలర్ చామంతి చెట్లు వున్నాయి మీ దగ్గర
వైట్ ఉంది, ఎల్లో ఉన్నది ఇంకొకటి వచ్చేసి వైలెట్ కలర్ ఉందండి.
ప చాలికాలంలోనే ఎక్కువ పూస్తాయ్
ఆ చలికాలంలోనే బాగా వస్తాయండి. ఇంకోటి వచ్చేసి కాగడ మల్లె చెట్టు ఉందండి ఒకటి.
అది చలికాలం లో వస్తుంది కదా
ఆ అవి కూడా చలికాలంలోనే వస్తాయండి కాగడ మల్లెపూలు
మర్ల చెట్టుకు ఆకులు తెంపేశ్ నరా
ఆ మొన్ననే నీట్ గా చేసుకున్నా బాండు మల్ల చెట్లు మా ఇంట్లో రెండు అంటే నేల పైన పూసేటి ఉండే కింద పూసేటివి అయ్యో ఒకటేమో తీగ మల్ల చెట్టు ఉంది ఇగ నేల పైన ఉన్నాయి మంచిగా నీటి గ చేసు కున్నాం ఆకులన్నీ తెంపేసి మొగ్గలు ఫుల్ మొగ్గలు వచ్చింది ఇప్పుడు మల్లె చెట్టు ఇగ తీగ మల్లె చెట్టు మాత్రము చేయలేదండి ఆకులన్నీ అట్లే ఉంచుకున్నాము అది ఎంత ప్రయత్నించినా అందుతలేదు అది బాగా తీగెళ్ళింది అందుతలేదు పందిరి
ఆకులు తింటలే దేమొ
ఏ ఆ ఆకులదేం పలేదు అది అట్లనే ఉన్నదండి ఆ తీగ మల్లె చెట్టు ఆకులన్నీ
ఎండ కాల బా వస్తాయి కదా
ఆ ఎండకాలం బాగా వస్తాయండి అవి దాదాపు ఒక పది పదిహేను మూరలు అయితే కావచ్చు. మళ్ళీ చెట్లు మొగ్గులు వచ్చినప్పుడు తెలీతాయి
ని ఇస్తారా ఓన్లీ ఫోటోలకే ఇస్తారా
అంటే అడిగిన వాళ్ళకి ఇస్తాము. ఫోటోలకి ఇంట్లో మన ఇంట్లో దేవుని ఫోటోలు ఉంటాయి కదా వాటికి వేస్తాము. ఇక గురువారం నాడు బాబా టెంపుల్ కి దండ మాల కట్టి తీసుకపోతాం అండి.
హుమ్
తర చెట్ లేద మీకు
కనకాంబరాలు కూడున్నాయండి ఇప్పుడే పూస్తున్నాయి పూత స్టార్ట్ అయింది పూస్తున్నాయ్ బానే కనకాంబరాలు కూడా
మీ వరకు ఎక్కువ వస్తే మీరు అసలుండినే ఉంటాయి
ఎండలు ఎంత ఎక్కువ కొడితే అన్ని పూలు పూస్తయ్ కనకాంమరాలు కానీ ఎప్పుడు వాటర్ ఉండాల వాటికి ఆ పూస్. సె అండి ఒక మే జూన్ లో పుయ్యవు మే జూన్ లో ఉయ్యవు మార్చి ఇప్పుడు ఏప్రిల్ దాక పుస్తయ్ ఫుల్ పుస్తయ్ మీకేమేమి ఉన్నాయండి చెట్లు మరి
మాకు మల్లె చెట్టు ఉందండి
మళ్ళ చెట్లుందా
ఉమ్ మల్లె చెట్టుంది కానకాంబరాలున్నాయ్
మ్
గులాబీ చెట్టుంది.
ఉహ్
బేబీ పింక్
బేబీ పింక్ గులాబ్ ఉందా
హ్
ఉహ్
మందారా
ఆ మందారాలు గూడా రెడ్ మందారం ఉంది ముద్ద మందారము. మందారాలలో ఒక రెండు రకాలు ఉన్నది. ఒకటేమో రిక్క మందారము గంధం కలర్ పూస్తది కాదండీ.
అవును
అది ఉన్నది. ఇంత ముందు గుడా వైటు ఉండే వైట్ మందారం ఇగ అందరచ్చి పూలు కోసేసరికి ఆ చెట్టుకి ఏమైందో అది ఎండి పోయిందండి వైట్ మందారం ఆ అది ఎండిపోయిందండి అందరచ్చి ముట్టిండ్రు దాన్ని ఇగ ఆ చెట్టు ఎండిపోయింది అది ఎన్నిసార్లు మళ్ళా పెట్టినా గుడా నాటుకుంటలేదండి వైట్ మందారం. రెండు చెట్లు ఎండిపోయినయి. మా ఇంట్లో అట్లనే ఒకటి పెద్ద మన అరచేయంత వెలుపుతోటి పూసేదండి మందారము. అది గూడా అందరచ్చి పిల్లలు ముడ్తే అది కూడా ఎండిపోయింది రెండు చెట్లు ఎండిపోయినాయి మా ఇంట్లో మందారాలు
మళ్ళీ పెట్టలేదా అండి
ఇగ మళ్ళీ పెట్టలేదండి పెట్టినా గుడా నాటుకుంటలేవు అవి వైట్ను ఆ కలర్ ఎన్ని సార్లు పెట్టినా అస్సలు నాటుతలేవు. ఇంకేమున్నాయండి మీ ఇంట్లో చెట్లు ఆ పెట్టామండి.
తమలపాకు పెద్దగనే కదా ఉంటది ఆకు
ఆ తమలపాకు బకెట్లో వేసాము. బకెట్లో పెరుగు బకిట్లో వేసామండి తమలపాకు ముక్క ఆకులు గుడా బానేవేస్తై పూజలకు మనకు దేనికైనా పని చేస్తాయి కదా అండి తమలపాకులు.
మీరు మన దగ్గర ఉన్న చ ఆకులు వాడతారా
ఆ ఇంట్లో వాడతామండి తమలపాకులు
అవునా
ఆ ఇంట్లోనే వాడతాము
అరిటాకులు వాడతారా?
అరిటాకులు ఎప్పుడన్నా ఒక్క పొద్దులు ఉన్నప్పుడు ఫాస్టింగ్స్ ఉంటాం కదా మనము. అప్పుడు అరట్ టాకులు మంచిగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని అందులో ఒకపొద్దు ఇడుస్తామండి అరిటాకులల్ల
ఉంది
ఆ అవునండి. అరిటాకులల్ల భోజనం చేస్తే చాలా మంచిది అంటండి హెల్త్కి
అవునా
మీకున్నయా అండి అరట్ చెట్లు
ఆకలివండి
ఆనా
నాకు దనిమ్మ తట్టుంది
దాన్మ చెట్టున్న
మీకు దానిమ్మ చెట్టుందా
ఆ ఉన్నాయండి దానిమ చెట్లు కూడా రెండు ఉన్నవి అంటే నాలుగు నాలుగు ఉం ఇంత ముందు నాలుగుంటే మా వారు కొట్టేసిండ్రు నేను పెట్టుకుంట పోతాను మా వారు కొట్టేసుకుంట పోతారు చెట్ల అన్న ఇక కొట్టే ినప్పుడు కొంచెం ఏడుస్తా చెట్లు కొట్టేసినవని పెద్ద దానిమ్మ చెట్టు ఉండండి వైట్ దానిమ్మ అందులో గింజాలు మొత్తం వైట్గా ఉంటాయి
హ
ఒక్క కాయ జోక్త అర కిలో అవుతుదండి అది దానిమ్మ వద్దు అనంగా కొట్టేసిందండి అంత మంత చెట్టు కొట్టేసిండు కొట్టేసే మళ్ళీ ఎగుర వస్తదే అన్నాడంండి అదిగురే రాలేదు ఎప్పుడు కావాలన్నా కూడా అలాంటి కాయ దొరకదు అ విత్తనం దొరకదు
ఇప్పుడు రెడ్డు ఉందా
ఆ ఇప్పుడు రెడ్డు దానిమ ఉందాండి
కాస్త త
రెడ్డుదానం ఇప్పుడు పూత దశలో ఉంది ఇంకా కాయలు వల్లేదండి
సలికి సలి కాలంలో
ఏంటండి చలికాలంలో ఆ పడతాయంండి కాగానీ జామకాయలు బాగా పడవు ఒకటి రెండు మాత్రమే పడతాయంండి చిన్న చెట్టు
హ
బాగావాడ ఒకటి రెండు మాత్రం వెళ్తాయి జామకాయలు
మాకు కొంద జామ కైతే మ తనేగాసలే మాకు
ఆహ
దాని మ ఎల్లగడ వస్త
అవునా
అ
ఎన్ని చెట్లు ఉన్నా వాటికి సేవ చేయ్యాలండి చెట్లకి బాగా
చేస్తస్తనే అయితు అదిటి అసలే కాదు
ఆ అవునండి
ప్రధన్య వాఠారు వాట్ తనే ఉండాలి
ఆ వాటికి సేవ చేస్తూనే ఉండాలి
థ్యాంక్ యూ అండి
ఓకే అండి